ఆ వినిపిస్తుందండి వినిపిస్తుందండి
రిప్లై ఇవ్వండి ఎంబటే లేదంటే మళ్ళి మీకు కాల్ కట్ అవుతుది ఇబ్బంది అయి
ఆ అవునండి అందుకే ఫోన్ ఎత్తగానే వినిపిస్తుందా వినిపిస్తలేదా అని చెక్ చేసుకోవాలి మనం ఆ ఏం చేస్సురండి
మొక్కజొన్నకి కావాల ఉన్నామండి
అవునా అండి
మీరు ఏం చేస్తున్నారండి.
మేము ఏం లేదండి పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిరు. వాళ్ళు కొంచం గేమ్ స్ ఆడుకుందామని ఇండోర్ గేమ్స్ అది క్యారమ్ బోర్డ్ కోసం వెతుకుతారు పిలుస్తురు వాళ్ళ ఫ్రెండ్స్ ని
అవునా పిల్లలు పక్కన ఉన్నారా ఉంటే వేరే వాళ్ళు ఆడుకునే వాళ్ళు
ఆ ఉన్నారండి ఇక్కడ అంటే ఒక సేమ్ ఏజ్ ఏజ్ వాళ్ళే కొంచెం ఒక టువెల్వ్ మెంబర్స్ అట్లా ఉంటరండి. మంచి స్కూల్కి పోయి రాగానే యూనిఫార్మ్ చేంజ్ చేసు కొని హ్యాండ్ వాష్ చేేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఆడుకుంటారు ఇగ.
ఉమ్ కొద్దిగా ఇట్ల వాళ్లు ఆడితే రిలాక్స్ అయి
ఆ ఈ హోమ్ వర్క్స్ ఏమి చెప్పామండి ఏందు కంటే ఇప్పుడ్ దాంక స్కూల్ల్లో కూర్చొని కూర్చొని వచ్చి నడుము నొప్పి లేస్తది వాళ్ళకి కూర్చొని కూర్చొని బోరు కొడుతది కదా వాళ్ళకి కొసేపు అటు ఇటు తిరిగి ఇట్లా హోం వర్క్ రాసుకోకుండా ఫస్ట్ ఆడుకుంటే వాళ్ళకి కూడా ఫ్రీగా అనిపిస్తది బాడీ అన్ని అన్ని ఆడు ఆల్ రౌండ్ ఇగా
హు
వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళకి ఏది ఆడుకోవాలి అనిపిస్తే అది కొసేపు క్యారం బోర్డ్స్ వాళ్లు ఏది అం వేడి చేసి పోయాలండి కొసేపు క్యారం కొసేపు సైక్లింగ్ కొసేపు ఇంకా రేస్ అని అవన్నీ ఇవన్నీ అన్ని ఆడుకుంటా టరు
ఉంటారు మొబైల్ టీవీ చూడకుండా బయట ఆడితేనే బాగుంటారు.
హుమ్ ఫోన్ అంటే ఎక్కువ చూడరండి ఇంట్లో వైఫై ఉంది ఇగ వైఫై పెట్కో వైఫై ఆన్ చేసు కొని టీవీనే చూస్తారండి ఎక్కువ శాతం ఫోన్ ఏం చూడరు. వైఫై ఉండడం వల్ల వాళ్ళకి కూడా ఫోన్ నుంచి కొంచెం దూరంగా ఉంటారు. ఆ కొంచెం దూరం నుంచి చూస్త ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అంత ఎఫెక్ట్ ఏ పడదండి
అంత రేడియేషన్స్ అన్నది ఎఫెక్ట్ పడదు
ఆ ఆవునండి సేమ్ ఇగ ఫోన్ లో వచ్చే ప్రాసెస్ మొత్తం టీవి లోనే చూస్తారు ఎక్కువ శాతం
ఇగ వైఫై ఉంది కాబట్టి ఇందులో చెటిష్ సేమ్ వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు
ఏం చేస్తుర్రు అండి ఇంకా అంటే కోతులు వస్తాయని వెళ్ళిరా అండి
అవునండి కోతులు ఆల్రెడీ వస్తుంనాయని ఫోన్ చేసిన ఫోన్ చే స్తే నేను వచ్చి తీరోరోకు మా కుక్క ఉంటది మా కుక్క నేను ఒక సైడ్ కూర్చునం మా వారు ఒక సైడ్ కూర్చున్నారు ఇగా అంటే అవి నుంచి అటాక్ చేసద్ తెలియదు కదా అని టెన్షన్ ఇగా
అవునండి ఇప్పుడు కొంతమంది చుట్టూ ఇట్లా పొలం చుట్టూ అది మొక్కజున్న చుట్టూ వాలలాగా కడతారు
ఆ కట్టినాం వల కట్టినాము గానీ మాకు చెట్లు ఎక్కువ ఉన్నాయి ఒక సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మించి దునికి పడుతున్నాయి
అండి
ఇట్లా అట్లా ఉన్న సైడ్ తను కూర్చున్నాడు వలా వేరే సైడ్ ది కట్టలేదు కట్టిన వైపు నేను కూర్చు కూర్చుంటే నేను కుక్క రెండు చెట్టు కింద కూర్చున్నాం అవి కొద్దిగా ఒక్కటిగా కనిపించినా అవి అరుస్త కుక్కా అరవంగానే తను ఊరుకు వస్తడిగ
ఆ హు అట్లా బానే ఉంటది లేండి కుక్క ఉండడం వల్ల మనం కూడా ధైర్యం
ధైర్య్నం అది అది అది అసలు అది లేకపోతే నేను ఒక్కదాన్ని కూర్చోలేను నేను చక్కడికి గు రాలేనండి అది వస్తేనే దాన్ని బట్టి రావడం
అంతే అండి కొంచెం ధైర్యం ఇప్పుడు మా ఇంట్లో కూడా అట్లనే ఉంటదండి ఎవరైనా బయట వాళ్ళు అసలు ఇంటికి రావాలంటే భయపడ పడతారు రోడ్డు పైనుండే పిలుస్తారు
అవునులే మాగూడ అంతే ఇంటి దగ్గరికెళ్
ఆ లోపలికి వస్తే కురుస్తది అ భయానికి ఇగ కుక్క ఉంటే మనకు కొ నైట్ కూడ సేఫ్ ఒక్కరమైన బయటకి రావడం వెళ్ళడం
అన్ని విషయాలలో కుక్కుంటే చాల సేఫ్ అండి కోతుల వల్ల మనుషుల వల్ల అవును లంచ్ చేశారండి ఆఫ్టర్నూన్
హలో ఆ ఇంట్లో పని అయిపోయింద అండి చేసే చార
ఆ అంటే ఇగ ఈవినింగ్ పని ఇంటికెళ్ళిన తర్వాత ఈవనింగే చేస్త పిల్లగలు వచ్చిన తర్వాత మళ్ళె వాళ్ళ పాలు వేడి యడం టీ తాగడము అవన్నీ మళ్ళీ ఇంటికి వెళ్లినంకనే ఇగ ఆఫ్టర్నూన్ వాల్ ఏము ఉండదు మార్నింగ్ ఫినిష్ చేస్తాం కదా మళ్ళీ ఏమైనా పిల్లగాళ్లు వస్తేనే మాకు వర్క్ స్టార్ట్
ఇప్పుడు ఇట్లా మొక్క జొన్నలతోనే ఏమైనా వెరైటీ వేస్తారా అండి మీరు
ఆ చేస్తావ్ ఆ గారెలు చేస్తామండి గారెలు కానీ బూరలు ఎక్కువ చేస్ అంటే ఇలా చూ బెల్లం ఏసి చేస్తాం అవి ఇష్టంగా తి తరు
అవునండి కూడ బాగుంటాయండి
అవి బా టేస్ట్ ఉంటాయి మనం ఇలా చేస్తాం కదా టేస్ట్ ఉంటాయ్
మొక్కజొన్న వల్చి మిక్స లేసి
బెల్లం కూడ మిక్సీలో ఏసి చేస్తా
అవునండి ముద్దలాగ అయిపోతే దాన్ని డీప్ ఫ్రై చేసుకోవడం అయిలో
ఆ అంతే అండి
హు ఇంక ఇట్లా కాల్చుకొని తినార అండి ఎక్కువ శాత ఇ కాల్
ఇప్పుడు బాగుండవండి ఎందుకంటే ముదిరిపోయినట్టు గట్ట అయినా కాక ఇట్లా గట్టిగా అవుతయి ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం అయినా కానే అయితే అప్పుడు బాగుంటాయి
అవునాండి
స్టార్టింగే ఎక్కువ కాల్చుకుొని తినడం తర్వాత ఇలాంటి వెరైటీ చేయడం
అట్లా బాగుంటాయి
కాల్చడం అంటే ఇంకా బాగా కాలు ఇస్తారు మా వారు ఎట్లా అంటే వాటికి తోడకలా ఉంటుంది అ తీయ్య ముందుగా కాలుస్తే అవి మంచిగా ఉడికినట్టటుయి మంచిగా స్పైసీగా బాగుంటాయి అవి
ఆ నన్నడి ఇప్పు రోడ్ సైడ్ కూడా వెట్టామ్ముత వెెట్టి ఉప్పు కారం
అవి వేరు అవి స్వీట్ కానిలాగా వేసి వండుతాడు అట్లా చేస్తడు అట్లాగా అ ఇవి కట్టెలు పెట్టి మంటల్లో కాలుస్తాడు బాగా టేస్ట్ ఉంటాయి కొన్న వాటికి కనీవి
బవునా అండిలా అట్లా బాగుంటంది ఇప్పుడు గది ఫెస్టివల్ వస్తుంది కదా అండి మరి దాని గురించి వెళ్తారా అండి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి
ఆ కంపల్సరీ మమ్మీ వాళ్ళ ఇంటికిళ్త ఇస్తామండి ఎందుకంటే మనం వెళ్ళేది ఫెస్టివల్స్ కి ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇదే వర్క్ కైతే వామ్ము
హహ కొంచెం మీకు కూడా రెస్ట్ దొరికినట్టు ఉంటది
సర వెళ్తాం
అదే నవుఊర్లో లక్ష్మీనరసింహ టెంపుల్ ఉంటది కదా అండి అది ఫేమసా
అవునండి చాలా ఫేమస్ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర స్వామి
అండి చేస్తారాండి ఆ
మొన్ననే కళ్యాణం నాలుగో తారీఖు శ్రీనివాస్ కళ్యాణం అయిపోయింది నరసింహల పుణమాను ఒక పున్నం వస్తుంది ఆ పున్నాానికి నరసింహస్వామి ఇక్కడ బండ్లు తిరగడం
అవు హహ మంచిగా అనిపిస్తుంది అండి అట్లా ఊరిళ్ళు అందరుూ కలిసి ఫెస్టివల్ తీసుకోవడం
బాన్ టది
ఉమ్ ఇంకా చుట్టాలి ట్లాస్తారా
వస్తారు ఆ పిలుస్త చుట్ట వస్తారు మా చుట్టాలు చాలా మంది వస్తారు ఈ ఇప్పుడు సమ్మర్ వ చిన్దంటే ఉప్పల అమ్మల కూడా అన్నిటికి వస్తూనే ఉంటారు
ఉప్పలమ్మలు ఇప్పుడు ఎ ఎక్కువ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ ఉపలమ్మలు దుర్గమ్మలు ఎల్లమ్మ పండగలు
నండి మొన్ననే ఉప్పలమ్మ కాడికి వెళ్ళేసి వచ్చినాం నిన్న ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాం ఫుల్లు బిజీ అయిపోయింది
మనకు పనున్న ఇప్పుడు పంక్షన్ గొప్పే
అవును ఈ రోజు కూడా ఉంది కానీ మా అమ్మ ఈ రోజు ఓపికలేదని చెప్పేసి మా వారు ఒక్క వెళ్తారు కడివినింగ్ వెళ్ ఏందీ మళ్ళ రేపు మార్నింగ్ వరకు వస్త గృహ ప్ర్రవేశం ఉంది ఈ రోజు ఈ ఈరోజు
తీసుకొని అంత దూరం వెళ్ళసలంటే కష్
ఆమ ఆడి కెల్లా ఏ ప్రాబ్లమ్ ఉండదు ఈడున్నా ఏ ప్రాబ్లమ్ మధల జర్నీ ఎండలో చికాకైతది
చెమటకి ఇంక ఎక్కువ
ఆ ఆ మల్ల ఏధైన్నా కూల్ డ్రింక్స్ కొనిద్దామా అంటే అది వాటి వల్లే దాన్ని ఎఫెక్ట్ ఉంటుంది అని అదో టెన్షన్
టెక్షన్ వాటర్ ఇస్ కోవాలంటేనే భయమయితది
అవును కూల్ వాటర్ తీసుకోవాలనే భయం అయితాది
అవునండి ఇక ఎటు వెళ్ళకుండా సప్పు ఇంటి దగ్గర ఉండడం బెటర్ అనిపిస్తది మీకు అక్కడ ఏం ఫ్రూట్స్ దొరుకుతాయిండి కుషతం
ఇప్పుడైతే సపోట దొరుకుతాది అండి ఎక్కువ
హు అంటే తోట
తోటలు ఆ తోటలు ఉన్నాయండి ఇక్కడ పక్కన తోటలు ఉన్నాయి కాబట్టి సపోట కొంచం అంతకు ముందు జామ కాయలు దొరికేది ఇప్పుడు జామకాయ సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు సపోటానే దొరుకుతుంది
మ్యాంగోస్ ఎక్కువ దొరకవా అండి
ఇంకోకా ఫైవ్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటే జస్ట్ వన్ మంత్ అయితే అప్పుడు కొంచెం పండ్లు దొరుకుతాయి మ్యాంగోస్ ఇప్పుడు అన్నీ చిన్న చిన్న కాయలే హు మాకు ఒకటి ఉంది మామిడి చెట్టు జ్యూస్ లో అంటే జ్యూస్ లో కూడా అది ఎట్లాంటే పికిల్ పెట్టాడు
ఆహ పికిల్ ఆ
అది వాటికి సంబంధించిన మామిడి చేట్టే ఉంది మాకు
అవి కూడా పండితే టేస్ట్ బాగుంటాయి కదా అండి
హు అవి పండినాకనే టేస్ట్ ఉంటాయి కొంచెం కాయగా ఉన్న పుల్లాగా ఉంటాయి
పండితే వట్టి రసం పీలిస్తే కొంచెం బట్ హ్మ్మ్ అవునండి తె మనడి ఉండేదె పనులండి పంస్ ఇవే పండ్లు ఎక్కువ జరుగుతా ఉంటాయి ఇంట్లో వర్క్ జరుగుతుంది దానికోసం పిల్లల కోసం